హలో
హాయ్ ఎలా ఉన్నావు
ఉం బానే ఉన్నాం
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వర్షం పడుతుందా ఇది పడుతుంది.
చిన్కులు పడుతున్నాయిగా ఉం బాగున్నారా ఇంట్లో అందరుూ అవునా
హ
మా దగ్గర చినుకులు పడుతున్నాయి మరి
అవునా
ఈడక్కడక తేడా ఉంటది అద ఇంత మరి
ఉ
బయటలే రా
బయటనే ఉన్న ఇగో సిగ్నల్ వస్తలేదు ఓటీపీ కోసం ఎవరు కాల్ చేస్తా అని చెప్పేరు అదే ఆధార్ కార్డుది అయితే ఆధార్ కార్డ్ ఆఫీస్ కి పొని అపాయింట్మెంట్ తీసుకోవాలంట ముందు రోజే
ఉం
ఆ సరే ఒకసారి చెక్ చేసి చెప్తాను అడిగిందింట ఆయన మరి ఇలా ఎందుకు స్టేటస్ అని అందుకు హే ఇప్పుడు అపాయింట్మెంట్ అక్క అది నాకు చెప్తే అన్న నాకు చెప్పండు ఇ ఫోన్ చేసి
ప్రాసెస్ ఏందండి మరి
శ ఏమో ఏట్ల అయితదో ఏమవుతదో తెలియదు గాని ఏడికి పోయినగాని గెజెట్ కావాలి అంటరు ఆ గెజెట్ కి ఫైవ్ థౌజండ్ అవుతుది. వీళ్ళు బ్యాక్డోర్ అది ఇదని ఆ చాలా మని అడుగుతారు.
హుం ఇంటర్ల్గా బ్రోకర్ సిగా
చాలా అంటే చాలా మాయాక్కి నాలుగు లెటర్ యాడ్ చేయడానికి ఏమంటారు అంటే మొత్తం పేరు చేంజ్ అయితది కదా అని మాట్లాడుతుారు
అప్డేట్ చేపిస్తే అయిపోతుండే
అప్డేట్ కే కదా ఇప్పుడు ఇట్టా అడిగేది
అ ఇది అప్డేట్ కాదు కదా ద ఓన్లీ నేమ్ ఒకటే మీరు అనేది మొత్తం ఆధార్ కార్డు అప్డేట్ చెప్పేసి అయిపోతాది
అదే అట్లైనా నేమ్ ఎందుకు చేంజ్ అయితది
చేంజ్ చేపిస్తాం కదా మనం
ఆ
ఆ మరి
సరే అప్డేట్ సరే అప్డేట్ అయినా గాని వాళ్ళు నేమ్ నేమ్ చేంజ్ చేయారు వాళ్ళు ఏమన్నారు తెలుసా మేం అట్లకూడా ట్రై చేసినాం చేస్తాం ఆ ఏ మంటారు ఆ రిజెక్ట్ అయితది అట్లా అట్లా అవ్వదు ఆ చె తే అయితది లేకపోతే రిజెక్ట్ అయితది మేమే చేస్తాం అని అంటుర్రు వాళ్ళు అట్లా దానికి ప్రూఫ్ గేసెట్ అడుగుతుర్రు
అమీర్పేట్‌లో కూడా చెయ్యనన్నారా
ఆ చేయనన్నాడు వాడు డైరెక్ట్ రాజముద్ర తీసుకొని రా అంట
ఆహా
ఉమ్మ్
ఒకసారి మా మీ సేవలో అడగాల్సింది
ఉమ్మ్ మీ మీ సేవ నాకేం తెలుసు
ఎస్ఆర్ నగర్ మెట్రో పక్కనే ఉంది కదా
ఏమో మరి నాకు తెలువదు అది
ఆంటీ దగ్గరకు తీసుకపోతే ఆంటీయే చేసిస్తాది నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చింది నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చిందని పోయిన ఫస్ట్
అప్పుడు ఒక డెడ్ లైన్ ఉంది దానికి అన్ని కానీ ఇప్పుడు అట్లా కుదుర్తలే కదా సరే మరి ఒకసారి నీకు వీలైతే రేపు గనుక్కోరాదు ఒకసారి
వచ్చేటప్పుడు కనుక్కుంటా ఈరోజు కనుకోమంటే కనుకుందునా నాకు
బావుంటది కరెక్ట్‌గా
వచ్చేటప్పుడు ఏమి అయితే ఏమైందంటే నాది ఫస్ట్ అచ్చి అప్డేట్ చేపియనీకి పోయిన అప్డేట్ చేపిచ్చిన అన్ని తప్పు ఉండే వొందినా అది ఏంది డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చిందంటే అమీర్పేట్ మైత్రివనం దగ్గర బిల్డింగ్‌లో చేసుకోపో అన్నది పోయి నేను ఒక్కని పోయినా అప్పుడు తర్వాత మా డాడీని తీసుకొని పోయినా మై మై త్రివనం తీసుకుపోయేసరికి టోకెన్స్ అయిపోయినాయి మ మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఎస్ఆర్ నగర్‌కే పోయినా మళ్ళీ ఎస్ఆర్ నగర్‌కి పోయి ఇట్లా నన్ని ఎన్ని ఎ డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చింది అంటే నీకు టెన్త్ మెమో ఉం దా అడిగింది ఆ ఉంది అని చెప్పిన తీసుకరా పో అన్నది తీసుకో పోయినా దాంట్లో పెట్టింది స్కాన్ చేసింది ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుంది డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చేంజ్ చేసింది ఫోర్టీన్ డేసో సెవెన్ డేస్‌కో వచ్చేసింది అది
అదే అప్పుడు ఉండే అప్పుడు కుదిరిన్నాయి ఇప్పుడు కుదురుతలేదు కదా
ఏమో ఈ రేవంత్ రెడ్డి మహిమ ఏం చేస్తాం ఇగ సిఎంస్ ఉమ్మ్ ఇడ మో ఇడ రేవంత్ రెడ్డి అడ మోడీ ఇద్దరు ఇద్దరే
మోడీ అవే రూల్స్ అవి ఆ రేవంత్ రెడ్డి ఏమో గానీ
ఇప్పుడు ఎస్ఐఆర్ అదేందో ఎస్ఐఆర్
ఆ ఎస్ఐఆర్ ఫాము మీకు ఇంగ్లీషులో ఉంది బెటర్ మాకు కూర తెలుగు తెలుసా నాకది అద్ అది కూడా అర్ అర్థమైతలేదు ఇంగ్లీష్ బెటర్ ఇక్కడ, మా పెద్ద మామల్ల చూసిన అన్మాట ఇట్లా ఫీల్ చేసి వేయంది అని
మాదిగూడ ఊర్లో తెలుగే వస్తదేమో
జుట్టు ఉష్పోతుంది. ఏం చేయాలి చెప్పు.
ఆ నాకేం తెల్వద్, నా జుట్టు ఇంకా ఫుల్ ఊడిపోతుంది నీకు తెలుసు కదా.
మ మనకు వాంటెడ్ హెయిర్ ఏమో ఊసిపోతది, అన్వాంటెడ్ ఏమో ఉంటది అదేందో.
ఆ నేను అద్ జూసిన బాడీ వైజ్ సీరమ్ చూసిన సిక్స్ హండ్రెడ్ ఉంది. అ కాక్పోతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయట బాడీ వైజ్ బ్రాండ్
నీక్ పంపియల అది?
ఆ ఏంటది?
ఒకటి పంపయాల నీకు? పంపిస్తా ఆగు, హెయిర్ గ్రోత్ అయితదంట అద్ చేసే.
ఉ
ఉ నువ్ పెరుగు తింటవా?
ఆ
ఉ పాల్ తాగ్తవ?
ది
వాట్ ఈస్ ద డిఫరెస్ బిట్వీన్ కర్డ్ అండ్ ది మల్క్?
అది వాసన వస్తది, ఇది వాసన రాదు అదే నా ప్రాబ్లమ్.
ఇట్ ఇట్
ఆ మొన్న మొన్నెదో మా తమ్ముడేదో తిన్నాడు, ఏంటది ఆప్రికాడ్ డిలైట్ ఆ ఆ? ఆ ఆప్రికాడ్ డిలైట్ అంట అమ్మే అదంతా ఒక్క స్పూన్ సరే ట్రై చేద్దాం అని పెట్టుకున్నను త పాలు యాక్ ఉ గోరముంది
రేపిసవ్ కదా తెలుసద్ తి
ఈ ఏ ఆ ఇకైతే ఏం మాట్లు
ఏ స్పెషల?
ఏం లేదు
ఉ మమ్మేం చేస్తుంది?
ఏం లేదు
ఉ తగ్గిందా వర్షం?
పాడుతుంది
ఎందుకాట్ల
పడుకున్న అంతే
షుగర్ ఉందా?
నాకేం లేద్ నీకుందా?
న నా దగ్గర ఒకటి కార్డు ఉంది చూపిస ఏమన్నా ఉంటే
మీ మర్దలు
ఫ్రీగనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తరు
అ ఏంది ఈ. ఎస్. ఐ కాడా
కాదు అది ఏం కాడా అంటే దాని పేరు నాకు గుర్తొస్తలేదు
అక్కడదో టిమ్స్ అంట టిమ్స్ అని పడిందంట కదా ఆధార్ కార్డ్తో ఫ్రీ అట గదా
టిమ్స ఎస్ఐ సనత్నగర్ ఇది ఈఎస్ఐది ఉ ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుంగనే టిమ్స్ కాలేజ్ కూడా అది అది ఏమంటే ఫార్మసీ కూడా
అప్పుడు పిచ్చి ఆసుపత్రులు ఉన్నాయంట కదా అప్పుడు
అదే అ తీసేసి కాలీజిల ఎట్లా కట్టిరనుకున్నవు బెస్ట్ బెస్ట్ టు లెక్క కట్టిర్రు మస్స్తు కట్టిర్రు
ఆ
ఎంత కడితే ఏం లాభం ఆళ్ళు పేషెన్స్ పట్టించు చరువే పాడుపడ్డది సో రాయ ఏదే అంతా తెలిసిందేలే
ఉ
ఇంకా స్టార్ట్గాలే చేస్తరేమ నిమ్స్లాగా టిమ్స్ కిమ్స్ ఒకటె కంసేమో సికింద్రాబాద్ నిమ్సేమో పంజాగుట్ట నిమ్సేమో యస్ ర్ ఆ
టిమ్సె భున్గిరి అదే గ కేసర్కి భువనగిరి దగ్గర అక్కడ ఉంటది కదా
మనది ఏదో ఉంటది మనదేమో
ఇక్కడ పంజాగుట్ట నిమ్స్
యేహే మనం గట్కేసర్లో ఉంటాం పండగ
అ నీలిమా హాస్పిటల్స్ సర్
ఉమ్
ఉహు ఓన్లీ జనగాంవాళ్ళకి ఫ్రీ అది ఆ మిగితా వాళ్ళ అందరి కి మనీ అ జనగాం వాళ్ళకూడా ఈ మధ్య కొంచెం కొంచెం తీ కౌంటర్ బ్యాక్లా ఇస్తారు
హుమ్ మా కోడలు మూవా అని ఏడుస్తుంది
ఎందుకు
ఏమో ఆమెకు పాపము ఇబ్బంది అయితదిగ లోపల
దేనికే అయన అంటరు అక్క ఏం తింటే ఆమెకు గూడా ఎఫెక్ట్ అయ్యితదట
మా అక్క అని తింటది
అదే అందుకే ఆ పాప ఏడుస్తుంది అంటే ఇట్ల పప్పు ఎక్కువ తిన్నాగాని ఆమెకి కడుపు ఇట్ల ఉబ్బరంలాగా అయినా గానీ ఏడుస్తది కదా హా అట్లా అక్క ఏం తిన్న ఆమెకు ఎఫెక్ట్ అయితదట
అదే రేపు కాలేజ్కి పోవాలి మళ్ళీ
ఆ రేపు పోవాలి
మ్మ్ ఏం చేస్తామే బతుకట్లా అయిపోయింది
ఆ నేను కూడా పోవాలి నా కూడ అంతే ఇంటికి పోయినాక
మాకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టేజ్ వన్ అని పెట్టీరు ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో నేర్పిస్తారంట
ప్రతి సాటర్డే క్లాస్ అంది ప్రాజెక్ట్ ప్రతి సాటర్డే ప్రతి ట్యూస్ ప్రతి మండే మార్నింగ్ ట్యూస్డే మార్నింగ్ ప్రతి సాటర్డే ఈవెనింగ్
మ్
ఆ
అంటే
మీకెట్లనో
ఏమో మాకు పోతే తెలుస్తది మాకు ఫీజు కట్టందె వాడు రానే రావద్దు అంటుటే ఇంకెవరు వస్తారు ఫీజు కట్టకపోతే ఎవ్వరికైనా హఠాత్తుగా పైసలు ఉండాలి కదా
మీ ఎలిస్ అందరూ కట్టిరా
ఎవ్వరు కట్టలేదు ఓన్లీ సిఆర్ ఒక్కడే కట్టటిండు క్లాస్లా
హ్మ్మ్ సియార్ సాయి ప్రణయ్ ఆ
ఏ కాదు ఎందుకు పేర్లు నీకు
ఉమ్
ఆ
హుమ్ ఏప్పనుంచి పోతావ్ మరి
ఏమ్మో తెలియదు ఎప్పుడు ఇంటి పోతే అవాలిగా కాలే
ఏం ఏం పోతావుతి కొన్ని రోజులు నాతో స్పెండ్ చెయ్
ఆ డోలనే డాలి
ఆ
ఉ ఇక నేను ఎందుకు చేస్తా నాకేం అవసరం
ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా
ఆ అయితే నువ్వేందో నేనేందో
అయితే ఏంటి
గాదొక్కటి తక్కువ
ఉండొచ్చు కదా నేను అడుగుతున్నాను కదా నా కోసం
సరే
ప్లీజ్